హలో హలో హయ్
హాయ్ అండి వినిపిస్తుందా అండి
ఆ వినిపిస్తుందండి మీకు వినిపిస్తుందా
ఆ వినిపిస్తుందండి ఏం చేస్తున్నారండి ఎలా ఉన్నారు తిన్నారా
తిన్నామండి మీరేం చేస్తున్నారు
మేము ఏం చేయట్లేదండి ఇప్పుడే తిని వాకింగ్ చేస్తున్నానండి
అవునా అండి
ఏం తిన్నారండి
ఆ మేము అన్నం పప్పు తిన్నామండి
ఉమ్ హా
మీరు
నేను అంతే అండి అన్నం పప్పు పెరుగు తిన్నానండి
ఉమ్ ఇంకేంటండి ఏంటి ప్లాన్స్ వీకెండ్ ప్లాన్స్ ఏమైనా ఉన్నాయా
ఏం ఉంటాయండి మనకు వీకెండ్ అంటే సాటర్డే సండే హాలిడే ఉంటుంది అట్లా తిరిగేసి రావాలి మా ఇంట్లో తిరుపతికి వెళ్ళాలండి తిరుపతికి వెళ్ళడానికి ప్లాన్ చేస్తున్నారు అందుకనే షాపింగ్ చెయ్యాలండి పొయ్యి ఇంకా మా మామ పెళ్ళి కూడా వస్తుంది దానికి కూడా షాపింగ్ చేయాలండి ఉమ్ మీరండి మీరూ ఎక్కడికి వెళ్తున్నారండి
నేను షాపింగ్ కి వెళ్ళాలి అనుకుంటున్నానండి ఇప్పుడు చాలా మ్యారేజెస్ జరుగుతున్నాయి కదా
ఆ బాగా
దానికంత వెళ్ళి షాపింగ్ చేసి చాలా డ్రెస్సెస్ కొనుక్కోవాలి
అవునండి మీరు కాదండి నే మా మామ ఇంకో మామది పెళ్ళయిందండి అదోచ్చేసి మేము షాపింగ్ చిక్ పేట లో చేసాం అండి కానీ ఏమంటే తర్వాత చిక్ పేటలో చేసిన తర్వాత ఈ కర్ణాటక లో ఒక ఊరు ఉందండి కల్లూరు అని
ఓకే
ఇక్కడ మొత్తం బట్టలు నేస్తారన్నమాట ఇప్పుడు ధర్మవరం మనకు తెలిసిందే కదండి ధర్మవరంలో ఎట్లా ఇంటికి ఒక చేనేత ఇవి ఉంటాయో అట్ల అన్నమాట అక్కడ గూడ అక్కడ పెద్ద ఫ్యాక్టరీ అన్న మాట అండి దాంట్లో వాళ్ళు చేస్తారన్న మాట శారీ నేస్తారూ అన్న మాట నేను తీస్ చకున్న సారీ రెండు వేలు అండి అదే చిక్ పేట లో అడిగితే పది వేలు చెప్తున్నారండి
పదివేలు వేల
అవునండి అమ్మాయికి తీసుకున్న చీరలయితే మేము ఒక్కొక్కటి టెన్ థౌసండ్ ట్వంటీ థౌసండ్ తీసినాము అవే శారీస్ అండి తో ప్రింట్ అంతా కలర్ బార్డర్ అంతా ఉందండి డిజైన్ అంతా అవి ఎంతండి రెండువేలు ఐదువేలు ఆరువేలు అంతే అండి
ఆ
ఆ ఎవరైనా అవుట్లెట్ పెట్టుకునే వాళ్ళు ఉంటారు కదండి ఇప్పుడు కొత్తగా షాప్ పెట్టు కొనేవాళ్ళు గాని
ఆ
వాళ్ళ వాళ్ళు కూడా అంతే అండి అక్కడికెళ్లి బల్క్ గా పర్చేస్ చేస్తారండి బట్టలు
అవునండి కానీ ఈ మధ్య ఒక దగ్గర ఒక్కొక్క రేట్ ఉంటుందండి మనకే తెలియడం లేదు ఉన్నదానికంటే ఎక్కువ చెప్పేస్తున్నారు రేట్స్
ఆ మనకు తెలీవు కదండి మనము తీసుకొనేస్తాం వ
ఆ నేను కూడా మొన్న ఒక డ్రెస్ తీసుకున్నానండి యాక్చువల్లీ చెప్పాలం టే నేను తీసుకున్నది వచ్చేసి టూ థౌజండ్ రూపీస్ కి తీసుకున్నాను అదే నేను కొం చెం అంటే సేమ్ ప్లేస్ లోనే సేమ్ ఏరియాలోనే కొంచెం ముందుకెళ్తే వాళ్ళు అదే డ్రెస్ తునె నార్మల్ గా థౌజండ్ టూ హండ్రెడ్కు అమ్ముతున్నారండి
అయ్యో ఉమ్మ్ నేను అండి మొన్న ఆ ఇట్లే ఏదో ఫంక్షన్కి వెళ్ళాలని చెప్పేసి ఇక్కడ మల్లేశ్వరం అని ఉందండి మల్లేశ్వరం ఎయిత్ క్రాస్ లో బట్టలు చాలా బాగుంటాయి అనమాట మా ఫ్రెండ్ తీసుకపోయింది
ఉమ్మ్
తీసుకోపోతే నేను వెళ్ళినను ఒక మ ఫస్ట్ మ పిన్నిని తీసుకెళ్ళానండి అక్కడ ఒక మాల్ ఉంది అనమాట అక్కడ తీసుకుంనం దాని ముందర మా పిన్నికి నాకు మా పిన్నికి తీసుకున్నాము కాటన్ కుర్తా సెట్ సో ఒక్కొక్కటి థౌసండ్ రూపీస్ అండి కొంచెం ముందుకు వచ్చ ఎయిత్ క్రాస్ లో చూస్తుంటే ఒక్కొక్కటి సెవెన్ హండ్రెడ్ అంతే అండి
యాక్చుల్లీ త్రీ పీస్ సెట్స్ కంత త్రీ నార్మల్ గా అంటే సెవెన్ హండ్రెడే అండి ఉండేది ఆ
మూడు మూడు జతలు తీసుకొనిందండి మా పిన్ని మూడు జతలకి మూడు వేలు ఖర్చు పెట్టినామండి మళ్ల నేను మా మమ్మికి నాకి తెచ్చుకున్నాము థౌసండ్ ఫోర్ హండ్రెడ్లో రెండు జతలు తెచ్చుకున్నామండి
ఆ
చాల బాగున్నాయండి బట్ట బట్టలు
ఆ
మీరు ట్రెడిషనల్ వేరేమైన చూస్తుంటే అయి నా సజెషన్ వచ్చేసి అక్కడండి మల్లేశ్వరం కి లేకుంటే ఈ ఇంకోటి ఉందండి ఎక్కడంటే మా ఫ్రెండ్ చెప్పిందండి ఇంకోటి ఆ జయనగర్ అండి
ఆ నేను వెళ్ళా అండి జయనగర్ కి బాగుంటాయిండి నిజంగానే బాగుంటాయి ఏమంటే జనాలు ఎక్కువ ఉంటారు కదా మనకి వెతకడానికి ఓపిక ఉండాలి అ ఎ ఆ చాల ఉంటాయి బట్ బట్టలు అవి చూసేలోపు కన్ఫ్యూజ్ అయిపోతాం అనమాట ఏది కొనాలి ఏది
అవునవును కళ్ళముందర ఎక్కువ ఉన్నప్పుడు మనము చూజ్ చేసుకోలేం కదండి ఉమ్మ్ అసలు అట్లా అయిందండి కానీ ఇ ఇంకోటి ఏమంటే ఇప్పుడు మీషోలో గానీ మీషో ఈ ఆన్లైన్ యాప్స్ లోగాని మనకు దొరుకుతున్నాయండి బట్టలు మంచి మంచివి
ఆ అవునండి కానీ కొన్ని చ మంచిగా ఉండవండి కొన్ని బాగుంటాయి కొన్ని చాలా అంటే వర్స్ట్‌గా వస్తాది అన్నమాట క్లాత్ మెటీరియల్ కానీ
దాంట్లో ఉంటుంది గూగుల్లో మనం సెర్చ్ చేస్తే ఆ రి గార్డింగ్ దట్ ఏదంటే ఈ మీషో గురించి దాంట్లో మ యూజ్డ్ క్లాత్స్ కూడా వాళ్ళు సేల్ చేస్తారంట అండి
ఆ అవునండి చాలా అలానే సేల్ చేస్తారు నాకైతే ఇప్పటి వరకు ఒకటి గూడా అలా రాలేదు బట్ మా మా ఇంట్లో అంటే మా ఫ్యామిలీ మెంబెర్స్ పెట్టుకున్నప్పుడు అలాంటే కొంచెం మంచిగా నీట్‌గా లేదనమాట ఎవరో యూజ్ చేసిన దాని లాగా ఉండేది
ఉమ్మ్ ఇంకా కొద్ది మంది అండి ఇప్పుడు కొ త్తవి వచ్చినా కూడా ఆ వాళ్ళు ఎట్లా చేస్తారంటే ఏదన్నా అఫీషియల్ వేరుగా తీసుకుంటారు అది వర్క్ అయిపోగానే వేసుకునేసి రిటర్న్ పెట్టే
అవునండి నా ఫ్రెండే రీసెంట్‌గా అలా చేసింది ఆ ఒక అంటే వన్ ఇయర్ బ్యాక్ నా ఫ్రెండ్ అలానే ఫంక్షన్ ఉంటే డ్రెస్ తీసుకుంది ఫంక్షన్ అయిపోయిన నెక్స్ట్‌ డేనే తను రిటర్న్ పెట్టేసింది వేసుకొని
అయ్యో
ఊమ్
అలా చేయకూడదు కదండి పాపం
అవునండి
ఇప్పుడు వాళ్ళు వేరే కస్టమర్స్ కి అది ఆ ప్రొడక్ట్ ఇచ్చినప్పుడు వాళ్ళు యాక్సెప్ చెయ్యరు గదండి ఇంకోటేమంటే ఇప్పుడు ఆ ఆ బట్టలు ఏసుకున్న పాపకి ఏమన్నా జబ్బులు ఉంటే ఇన్ఫెక్షన్స్ గానీ అలర్జీస్ గాని అలా ఉంటే అవి ఎళ్ళిపోతాయ్
ఉమ్మ్ అవునండి
ఉమ్మ్ ఇంకొద్ది మంది అండి మా ఫ్రెండ్ అయితే ఒక అబ్బాయి ఉంటాడండి అబ్బాయ్ అయితే ఏం చేసినాడంటే ఈ ఏమన్నా ఫ్లిప్కార్ట్‌లో గానీ మీషోలో గాని ఆర్డర్ పెట్టుకుంటే ఏం జేస్తాడంటే ఈ ఆర్డర్ పెట్టుకునిన్ తర్వాత కాళీ పార్సాల్ ఉంటుంది కదండి కాళీ పార్సాల్ పెట్టేసి నాకేమి ఆర్డర్ రాలేదని ఫోటో పె ట్టేస్తాడండి రిఫండ్ ఒచ్చేస్తది
చేస్తారు చాలా మంది
ఉమ్మ్
కానీ ఇంక్ వీళ్ళు కూడా ఆన్లైన్ ఆప్స్ వాళ్ళు గూడా అలానే మో సం చేస్తారండి ఆ కొన్నిసార్లు మనం ఆర్డర్ పెట్టింది ఒకటైతే వాళ్ళు పంపిచ్చేది ఇంకొకటి పంపిస్తారు
ఆ
ఉమ్మ్
మీకెప్పుడనా అలా జరిగిందాండి
ఏంటండి
అదే అలాగా అంటే మీరు ఆర్డర్ పెట్టింది ఒకటైతే వ చ్చింది ఒకటి అ
ఆ అలా ఎ ప్పుడు రాలేదు కానీ క్వాలిటీ అయితే అనుకున్నంత పర్ఫెక్ట్‌గా చాలా రాలేదండి మొన్న రీసెంట్ గా వాటర్ బాటిల్స్ ఆర్డర్ పెట్టుకున్నాను
ఉమ్మ్
ఆ ఆర్డర్ పెట్టింటే అంత డ్యామేజ్ ఒచ్చేసిందండి ఏదా అది గూడా సరిగ్గా రాలేదు వాటర్ లీకేజ్ ఉంది అందులో
ఉమ్
ఒక్కోసారి అనిపిస్తుంది ఆన్లైన్ లో కంటే బయట పెట్టింటే బయట కొనింటే బాగుండు కదా పని
ఉమ్ అవునండి
హ్లో
నేను గూడా రీసెంట్ గా అజ్జియోలో ఏదో ఆఫర్ ఉందన్ చెప్పేసి ప్యాంట్ పెట్టినానండి బ్లూ జీన్స్ పెడితే నేను నార్మల్ గా ష్ అసలు ఈ ఏమంటరండి ఈ రీసెంట్ గా ప్యాంట్లు వచ్చినాయి కదండి కొంచెం పెద్దవిగా ఉంటాయి
హాహా అదే ట్స్ ప్లాజా టైప్ కదా ఉహ్ హ్
అవ్వాండి నార్మల్ గా నేను వేసుకోనండి అవి అసలు నేను పెట్టింది స్ కిన్నీ ప్యాంట్ అయితే ఇదొచ్చింది ఎంత పెద్దగొచ్చిందండి నేను మునిగిపోతానండి అంత పెద్ద ప్యాంటు
ఆ అంతే అండి వంటే కొన్ని కొన్ని వా ఇంగా కొన్నిటికన్నా రిటర్న్స్ ఉంటయి కొన్నిటికయితే రిటర్న్స్ గూడా ఉండవాప్ ప్పుడు చాలా వేస్ట్ అయిపోతది మనీ అంతా ముందే పే చేసేసిసుంటాం కదా
అవునండి మళ్ళా నేను మా చెల్లికి ఇచ్చేసానండి అంటే ఆపాప అలాంటి వే వేరు చేస్తుందనమాట ఆ పాపకిచ్చేషిననండి అది మళ్ళా ఆఫర్ లో నాకు త్రీ హండ్రెడ్ అరౌండ్ ఒచ్చింది మళ్ళా నెక్స్ట్ డే చూస్తే ఫిఫ్టీన్ హండ్రెడ్ అయిందండి అది
అవునా ఉ హ్
పెద్ద బ్రాండ్ది ఇం కా మనం మంచిగుందిలే ఇంకెందుకు మనము రిటర్న్ మా చెల్లికి ఇచ్చేస్తే అయిపోతుంది కదా అని మా చెల్లికి ఇచ్చేసినానండి
అయినా మనం షాపింగ్ చేసేదే ఎప్పుడో ఒకసారి అప్పుడు గుడా ఇలా ఒస్తే మ ఆ
నా మీ మీ అంటే మీ పరంగా ఆఫ్లైన్ షాపింగ్ బెస్టా ఆన్లైన్ షాపింగ్ బెస్టా అండి
అంటే నేను ఎక్కువ ఆన్లైన్ షాపింగే చేస్తూ ఉంటాను కానీ నాకు ఆఫ్లైన్ షాపింగే ఇష్టం అం పిస్తుంది ఎందుకంటే ఆన్లైన్ లో మనకు తెలీదు ఆ ప్రొడక్ట్ ఎలా వస్తుంది ఏమీ అని ఆఫ్లైన్ లో అయితే మనం చూసికొనొచ్చు
ఉమ్ అవునండి
మ్ బట్ ఆన్లైన్ లో ఏమంటే కొంచెం ప్రైజెస్ కొంచెం తక్కువ అనిపిస్తుందండి నాకు కంపేర్ చేస్ తే నార్మల్ స్ట్రీట్ షాపింగ్స్ తో పాటు కంపేర్ జేస్తే ఆన్లైన్ లో కొంచెం తక్కువగా తక్కువ బడ్జెట్లోదొరకచ్చు మీకేది ఇష్టం అండి
ఆఫ్లైన్ ఆఫ్లైన్ లో అంటే ఇష్టం అండి నాకు ఎందుకంటే వైడ్ రేంజ్ కలెక్షన్స్ చూసుకోవచ్చు మనం
హు ఉమ్
ఇప్పుడు డ్యామేజ్ పీస్ అనుకోండి మనం అక్కడకక్కడే అది వెరిఫై జేసుకోవొచ్చు
ఉమ్
అదే ఇప్పుడు ఆన్లైన్ లో తీసుకున్నాం అనుకో డ్యామేజ్ పీస్ వస్తే కొన్నిసార్లు అది రిటర్న్ పెట్ ట్టే ఉంటుంది కొన్నిసార్లు ఉండదు. నేను గూడా రీసెంట్ గా మిన్ మింత్రా లో, ఏదో ప్యాంట్ ఒచ్చేషి ఆఫర్ లో ఉందన్ జెప్పేసి వన్ ఫిఫ్టీ కలా వొచ్చింది నాక్, కూపన్ యాడ్ అయి తీసుకున్నానండి నాకు తెలీదు నార్మల్ గా, పెద్దదుంటది యి చిన్న ఉంటాయి కదండి అమ్మాయిలు ప్యాంట్లు ఆ నేను, యా ఎమ్ము బెట్టేషినానండి.
ఉహ్మ్
చూస్తే నా నాకు గొంతుకొస్తుందండి ఆ ప్యాంట్,
ఉమ్
ఇంకేం చేస్తామండి దాన్ని కింద అట్లే కట్ చేపిచ్చేసి. ఆ ఎలాస్టిక్ ఉంట రిటర్న్ లేదండి ఏదో ఆఫర్ లోచ్, చ్చిందిగదండి మళ్ళా మా చెల్లి. కి ఇం కొ అంటే మా జూనియర్ పాపలు చూసి అక్క బాగుంది అక్క క్లాత్ కా క్వాలిటీ అంటే, ఇంకా వాళ్ళు ఎస్ పెట్టుకున్నారండి కరెక్ట్ గా సైజ్ సెట్ అయిపోయిందండి మళ్ళా.
ఉమ్.
ఉమ్ ఇప్పుడు అదే మనము ఆన్లైన్ లో కాకుండా ఆఫ్లైన్ లో చూసాం అనుకోండి ఆ ఆ ప్యాంట్ ని, నాక్ తెలిసేది ఏ ప్యాంట్ నాక్ సెట్ అయ్యేది ఏ సైజ్ సెట్ అయ్యేది అని ఆ. నా.
నీదంటే ట్రై ట్రైల్ చేసుకోవచ్చండి. ఆయి ఆగిదే ఆ ఇంకేంటండి. సరే అండి చాలా విషయాలు మాట్లాడారు థ్యాంక్ యూ సో మచ్ మంచి సమాచారం ఇప్పుడు.
బాయండి.
ఆ బాయండి.
ఓకే అండి